ఏం చేస్తున్నారు ఆ బాగున్నా మీరు బాగున్నారా?
ఏం చేయలేదండి భోజనాలయ్ ఉన్న
ఇంకా లేదండి ఇంకొక పది నిమిషాలు తినేస్తా మీరైంద
ఆ ఐయ్యిందండి
ఎలా ఉంది ఎండలకి మీకు
మొన్నయితే మో నాకు బేబీ ఉంది సెవెన్ మంత్స్ బేబీ బేబీకి వ్యాక్సిన్ వేసుకునే దానికి వెళ్లేస్ శంతి ఎన్ ఆటోలో వెళ్ళేసి వచ్చాము ఫుల్ ఎండలు అసలు.
మ్మ్
అసలు వర్కింగ్ చేసే వాళ్ళంతా ంత బయట వెళ్ళి అలా ఎళ్ళ వస్తున్నారు అ నాకు.
ఒక చోట చేసే వాళ్ళకైనా పెద్ద ప్రాబ్లం ఉండదు ఒకసారి లోపల ఎంటర్ అయిపోతే ఇంకా వ వచ్చేటప్పుడు తప్ప ఈ బయట వ్యాపారలు జస్త చూడండి పండ్లు, పుల్ల వ్యాపారాలు వాళ్ళ అయి థే దేవుడుద
వాళ్ళు పాపమ ఈ డెలివరీ వాళ్ళు వాళ్ళంతా ఎలా ఎలా చేస్తున్నారు
సేపు నా వల్ల కాాలా ఇప్పుడు బయట వచ్చినాక్ చల్ల గాలి వస్తుంది
ఉ మీరున్న ఏరియాలో అనీ కూడా ఉంటుందండి.
అలానే ఏం లే నిన్నంతా అసలు గాలే లేదు. గాలి వచ్చిందంటే కొంచెం సల్బడిపోతది అప్పు ప్పుడు బాగుంటది గాలి రాలేదంట్ టే ఉమ్మ గీచ్చేస్తుది అసలు ఉండలేం
చెట్లు అలాంటి అన్ని పెంచ
అంటే ఇక్కడ చెట్లు అంటే నేను ఇంతకు ముందు మా ఓన్ హౌస్ కాడా ఉన్నప్పుడు పెంచుకో ఉన్నాను. ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు మేము రెంుకున్నాము రెండు కుండలీ పెట్ కొండ మనీ ప్లాంట్ ఒకటి అలోవిరా ఒకటి పెట్టుకోవాలని ఉంటుంది నాకు టైం చల్దుూ తెచ్చుకోవడానికి ఇంకా అ మా ఆ వర్ కింగ్యాస్తస్తను
ఓకే ఇంకా మీకు టైమ్ కుదరదేమో
చెప్తాను ఇంట్లో పిల్లలకి వాళ్ళు ఆ త్యరూ అంత ఇంట్రెస్ట్ పెట్టి త్యారు వాటర్ కూడా పోయామంటే కూడా పోయారు చెట్లకి
హు అలాగైతే నెక్స్ట్ జనరేషన్ చెన్ కే వాళ్ళ
ఆ మళ్ళ చెప్పేటప్పుడు మాత్రం చెప్తారు కానీ మనకు చెప్పినామంటే ఏదోటి పోస్తారు కాకపోతే వాళ్ళకై గుర్తుొచ్చి చేయరు మనము అడు లో ఉండి ఫోన్ చేసినప్పుడు అట్లా మర్ిపోకుండా చెట్లకు నీళ్ళుపోయండి అంటే అప్పుడు కుంటబో సేది వాళ్ళకు వాళ్ళంతటగా వాళ్ళే చేయరు ఆ
ఉ
మీ దగ్గర బాగుందా చెట్ల అీ ఇ
లేదండి రోడ్లు వసేది దేభ అన్ని చెట్ అట్లన్నీ కొట్టేశారు కకి ఇంకా కుండీల్లో అలాగ నాటారు
ఆ
పర్లేదు కాకపోతే ఇంతకు ముందు అయితే బాగా ఉన్నింది నీడగా చల్లగా కల అంత మా ఇక దగ్గర వచ్చారు మా ఇంట్లో జామ్ చెట్టు ఉన్నింది ఇంతక ముందు ఆ జమాచెట్లు నిండా పిచ్చుకలు వచ్చేదీ. జామకాయలు తినేదానికి మేమూ. పిచ్చుకల్కి ఏమీ ఇబ్బంది లేకుండా.
హ్మ
ఆ జాంకాయ్ల్ అంతా తినేస్తాందనే ఎలాగ అట్లేం లేకుండా వాటిల్కీ. వాటిల్కి నీళ్లు పెట్టేది. మా అమ్మ దానికి ధాన్యాలు కూడా పెడతా అని ని. పిచ్చుకల్కీ కానీ ధాన్యాల్ అవన్ అన్నీ ఎప్పుడు తినలేదు గానీ ఏమ్ ఈ పండ్లూ కోం తినేటి
ఆ జాం పండు తినేసి ఎళ్పోయేవి.
తినేసీ వెళ్లేదీ. అలాగ బావున్ ప్పింది. ఈ రోడ్లూ వేస్తారనే దెబ్బలో
ఊ చెట్లన్నీ పోయాయ్ ఊ
ఆ ఇప్పుడంతగా ఏం పిచ్చుకల్లేవ్. చెట్లు లేందాన్ని పిచ్చుకల్ యేడగన్
ఔవునవును.
ముందైతే పల్లెటూరు వాతావర్ణం లాగునింది. బాగునింది ఇపుడ్ లే ఆ ఉందీ కాక్పోతే ఇప్పుడే నాట్ తాం గాబట్ ట్టీ ఇంకా పడ్తుంది ఊ ఊ
ఇడ మాకూ
ఊ
కున్నా కంటే ఈల్ కట్టకుండా. లిజాగా తన్నుల గాలోస్తే కొంచెం బాగా ఫ్రీగా ఉంటదీ. పపాల ఈడ చుట్టూ ఇల్లులైప్ పోతే అప్పుడు చెప్పలేమేమో ఓగై నీ ఈ కాళీ ప్లేస్ వల్ల. కొంచెం బావుంటదీ.
ఊ
తే మధ్యాహ్నం పూట అస్సల్ ఉండ్లేం. ఇప్పుడట్లే ఇక్కడా కిటికి పెద్దదుందీ. ఎండ ఇంటిక్ గొడుత్ తుంది. ఇక్కడ మైన్ డోరు ఓపెన్ జేసినా, ఎండసెగ. ఈడోరూ
ఇవి ఇవ్వొస్తయ్ గదా, వెదురు కర్ ల్లో లాగ మ్యాట్స్ వస్తాయ్ గదా? అంటే, ఈ ఎయిర్ కూలర్కొస్తయ్ గదా. వాట్లకీ కర్ట్
చూస్తున్నాము. దానివల్ల కొంచ్ కొంచెం పెండింగ్ లో పెట్టిన.
ఉహు, ఒకే ఒకే అండి. ఈసారి మంచిగా చెట్లు ఉండేది, అంటే నేను కూలర్ గురించి చెప్పడం లేదు. ఆ, ఒకే ఒకే అండి.
అది మడతేసి, విండోస్కేస్తారు కదా?
ఆ విండోస్కేస్తారు.
మాకు తెలిసిన వాళ్ళు కూడా వే వేసుకోండారు. వాళ్ళు థ్రాడ్ ఫ్లోర్ లో ఉంటారు. ఎండ పడక్ కుండా బాల్కనీ లో వేసుంటారు వాళ్ళు.
ఆ, మా ఇంటి దగ్గర ముందు ఇల్లు లేదు, వెనక లేదు, సైడ్ లో లేదు. ఫుల్ అసలు, ఎంత్ త్త ఏసి ఏసుకొని ఉన్నా కానీ. ఎండలు టుంది.
అవునవును, ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా మూడు నెల్లు ఎలా ఉంటుందో, భయంకరంగా ఇప్పుడే అర్ద్ ఐపోతుంది, అస్ లీసారి వర్షాలు ఉంటాయో, ఉండవో? ఏం అర్థం కాట్
ఈ ఎండలు దెబ్బఅసలు మనుషులు వల్లే తట్టుకోలేకపోతన్నాం, ఈ జీవరాశులన్నీ ఎలాగ జీవిస్తున్నాయో పాపం.
ఈ ఉగాది కి వే పచ్చడి చేసుకున్నారు కదా, మావిడికాయలు ఏమన్నా బాగా తెచ్చుకున్నారా?
ఆ లేదండి, మావిడికాయలంత
రాలేేదు అనుకుంటా, నాకు తెలిసి అంతంత ప్
వర్షం పడింది గాల్ గీ వాన పడింది దెబ్బ ఎమ్ అన్ని వా ఈ నన్ను కొట్టు అన్నాను
ఉ మామూలుగా ఆ ఈ టైమ్ కే మను పెద్ద పెద్ద కాయలు వచ్చుండాలి
ఆ పండ్లు గుడా వచ్చేసుండాలి. ఫస్ట్ టైమ్ ఆ ప్రెగ్నెంట్ గా ఉన్నాను. ఈ టైమ్ లో నేను అసలు బాగా తిన్నాను పండ్లన్నీ
ఉ
ఆ ఇప్పుడేమంటే కాయ్ గుడా తినలేదు.
ఆ వెళ్ళావా లేదు కాయలు అవి వచ్చినా గుడా హైబ్రిడ్ వే ఉంటాయి నాటువి ఎక్కడ మనకు కనిపించే కోప్పే ల్యాక్ కుండా ఉంది గదా
ఆ
అంతా మారిపోయినాయి అన్ని మందుల్ తోనే సరిపోతున్న అది
ఉ నంతా
ఒకప్పుడు టేస్ట్ వేరు ఏ కాయ అయినా ఇప్పుడు వె ఏది చూసినా అసలు ఏమ్ తినాలో ఏమ్ తినకూడదో గూడ తెలీదు అ
కొన్ని అయితే మా తినాలనే అనిపించవు కొన్ని పండ్లు గాని
ఆ అంతే గదా ఒప్పుదు గదా ఆ
అలాగు ఉన్ పట్టదండి
ఆ
ఇంకా పుట్ కాయలు బాగా తింటారా మీరు
ఉంటాము
ఆ పుచ్చకాయ జ్యూస్ చేసుకుంటారా
ఆ చేస్తాను
ఏ తనీగా తీస్తారా మీరు
విజిల
ఆ
లేదు లేదు మిక్సీకి వేసేసి వడకట్టేస్తాము
ఆహా ఓకే ఓకే అండి ఆ ఎందుకు అలాగే తినొచ్చు కదా
తింటాము తినేది కూడా తింటాము ఎక్కువ తెచ్చుకున్నప్పుడు తినేసి కొన్ని మిగులుతంది కదా
ఓకే ఓకే లేదంటే ఏమన్నా స్వీట్లు లేకుండా ఉండేవి అలా చేసుకుంటా
అలానే ఏం లేదు తినే తింటారు జ్యూస్ కావాలనుకున్నప్పుడు ఇప్పుడు చేస్తామ అంతే అవి కానీ దోస్త కానీ తెచ్చుకు దండిగ తెచ్చుకున్నప్పుడు కొన్ని తింటారు కొన్ని స్వీట్ లేకుండా ఉ ఉంటాయి కదా కాయలు దోస కాయలేనా ప్పుకుంటాయి
ఆ
దాన్ని షుగర్ వేసి కొంచెం పాలు వేసి మిక్స్ కేసి పెట్టేస్తాము
ఆ
మళ కూల్ వచ్చినా తాగేది
ఇంకా అంతేలే
ఉ మీరు మీట్స్తారా
ఆ మేము జ్యూస్ అయితే చేసుకోము అవే ఎక్కువ వాటర్ ఉంటది మిక్సీకె సామంటే మనం వాడే మిక్సీకేసారంటే అది బయట అంతా పడిపోది మా అమ్మ మల్ని అను కొట్టేస్తుందండి వంత రూమ్ అంతా గెలీజ్ చేసేసినవు
అంటే నేను రీసెంట్ గా మిక్సీ కొన్నాను అంటే వన్ ఇయర్ అయితుంది అంట ముందు పాతదున్నింది అదైతే ఇప్పుడు మీరు చెప్పినట్టే ఉంటుంది నాకు కూడా అది పోయిందని మళ్ళీ నేను కొ త్త తెచ్చుకుని దానికి జ్యూసర్ మిక్సర్ ఇచ్చారు
అదైతే ఫ్రూట్స్ ఆ ఫ్రూట్స్ కనే సపరేట్ గా అంటే అది బాగుంటంది అంది
దాంట్లోనే మనకు అ అంటే ఈ తొక్కు అంతా ఒక సైడ్కి వెళ్ళిపోతుది మ జ్యూస్ ఒకలాగా మధ్యలో ఒక ఉంటుంది ఇది అంతా. పీస్ అంతా మనం జ్యూస్ ఒక పక్క కూర్చేస్తది. మనం కావాలంటే అది పెట్టుకోవచ్చు లేదంటే మామూలు వన్న వేసుకున్నటు వేసుకోవచ్చు పైకి అయితే రాదు
ఆ
ఇంకా వడకట్టే దాంట్లో వడకట్టేసిన అంటే నీట్ గా ఉంటుది
హ
కాబట్టి అంతకు ముందు నేను కూడా తిరిగేదాన్ని ఉమ్
జ్యూసెస్ అన్ని బాగా చేసుకొని తింటారు మీరు
ఉ
హ
లాస్ట్ ఇయరే అంతకు ముందే తీసినాను కాబట్టి లాస్ట్ ఇయర్ నుంచి అంతకు ముందు మీరు చెప్పినట్టు ఏదనా వేసినామంటే బయటకు వచ్చేస్తుంది మొత్తం ఇల్లంతా కరాబ్ అవుతుంది
ఆ
ఈ మిక్సర్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం లేదు
మా అమ్మయితే వాన్చిబడేస్తాదండి
మీకు మీ అమ్మ వాన్చేస్తుంది నాకు మా కూతురు వాయించేస్తుంది
ఇల్లంతా అందరూ
పని పెట్టేస్తావు నువ్వు చేసేది సాలు మాకు ఇచ్చేస్త అంటుంది ఉమ్
అదే అండి అదే తలకాయ నొప్పి ఈడ కూడా
మీరు నచ్చి ఏ ఏది
ఆ ఫూట్స్ అన్ని తింటానండి దోసకాయ తింటాను పూచ్చకాయ తింటాను మామిడి పండు తింటాను గ్రేప్స్ తింటాను
హ్మ్మ్
ఆపిల్ మాములుగా కొన్ని వాటర్ లాగుంటాయి కొన్న వచ్చి పొడి పొడిగా ఆ సరిగా అంతగా ఇష్టపడను గాని ఉమ్ కొంచెం వాటర్ లాగుండేది అ జ్యూసీ గా ఉండేది అ బాగా తింటాను
పిల్ల కూడా మనకు పైన గిర్రెలు వస్తాయి జ్యూసర్ ఆ నున్నగా లేకుండా గిరలొస్ సయ్
ఊహు
ఆ గిర్రలొచ్చిందే తీసుకోవాలి
ఊ
మనకు నున్నగా ఉండేవి తీసుకోకూడదు అదీ కెమిక్ కెళ్ళోకటి కవర్సు ఈ ద ప్లాస్టిక్ కవర్లు వేసి ఇచ్చేస్తారంటవి
హ
గిర్రెలు ఉండేవి తెల్ల తెల్లగా గిర్రెలు వస్తాయి కదా
అవును ఊ
అయితే మనము
ఊ ఉహు ఫ్రెష్గా ఉంటు ఊ మీరెలా ఇష్టపడతారు
ఫ్రూట్స్ ఒకప్పుడు మ నాన్నగారు అన్ని తెచ్చిచ్చేవాళ్ళు మేము చిన్నపిలకాళ్ళప్పుడు మాడికాయలు సపోటాలు ఆ ఇదేందీ సితా పలము ఆల్మోస్ట్ అన్ని తినున్న నచ్చి ఈప్పుడేం అయిపోయిందం టే పెద్దగా ఇవేన్ మీద ఇంట్రెస్ట్ ఉండేలేదు నాకు ఏదో ఇంక తెస్ తున్నాం ఇంట్లో ఉంది అంటే ఏదో ఒకటో రెండో తింటాను అంతే పెద్దగిష్టపడి తిను కతె ఈ ఎండలకి కా తప్పదు కాబట్టి ఆ వాటర్ మెలను అవె ఆవె తింటాను అంతే
ఊ నేను దోసకాయి సపోట సీతాఫలం రామ్ సీతాఫలం అంతగా తిన్ను ఈ సీతాపలం అదిన్ ట్టను మాదింట అండి రొట్ల
హు
కాజుల పండ్లు
అలాగే అండి
కాల్ నచ్చుతుందా
ఆ నచ్చుతుంది అంటే అద్ అది ఇంతకు ముందు టెస్టు స్టార్టింగ్లా నచ్చేది కాదు. అంటే మీము నాటువి తింటున్నాం కదా. ఆటేస్ మాకు బా నచ్చేది ఇది కొంత్ త్తగా అసలు నచ్చలేదు. మాకు